హలో బన్నీ మాట్లాడుతున్నా నేను నేన్ కట్ జైలే అదే కట్ అయింది అదే కట్టయింది
ఆహా స్క్రీన్ ఆఫ్ జేసెస్కో మొత్తానికి స్క్రీన్ ఆఫ్ జే ష్ మాట్లా
ఆ చెప్పు
చెప్పు గట్టిగ మాట్లాడే ఇన్పిస్తలేదు.
ఇంగ తినే మాట్లాడుతున్నా
మ్ షాపింగ్ ఇంగెమేం జేయాలి మరి
ఎం జేయాలి నార్మల్గా షార్ట్ కుర్తి
అహా
నువ్వు
నెను గుడా అట్లనే
నీకు షాపింగ్ ఇప్పుడు మస్తుంటదిలే చేయ్యాలి టైం గూడా ఎక్కువ లేదు.
లేదు
ఉమ్మ్ వన్ మంతే ఇంకా
అప్పుడు వాళ్ళింటికి ఆ పిల్లవాళ్ళింటికి లైటింగ్స్ యేశిర్రా
తరూ వాళ్ళింటికి పేళ్లి కుతురు సైడా పెళ్లి కొడుకు సైడా వీళ్ళింట్లో ఎయలే గాని పె అహా వాళ్ళేయలే గాని వీళ్ళేశిన్రు
పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళ
వెళ్ళేశిన్రు
పెళ్ళి కొడుకు సైడ్ వాళ్లేశిర్రా అహ అవే అవే లైటింగ్స్ యేస్తరు బలే అనిపిస్తది తెలుసా. ఆ టైమ్లా
ఆ
అలై
ఆ మరి మంచిగ అవునవును అంటే ఆ వైబ్ ఉంటది.
ఉహ్ వైబ్ ఎక్కువుంటది బిగనే
విట్లామ్ హా
హోటల్ ఫంక్షనాల్
అ
హొటల్ ఫన్
ఆ మీక్ దెగ్గరనేనా
హ్మ్మ్
సడు పోయినం గదా పోయినం గదా అంత దూరం ఏమో ఒక టాకీస్ వస్తది జూసినవా సినిమా టాకీస్ ఒకటి చూల్లేదా అ దాని పక్కల్దే పక్కల్ నుంచి పొతనే వస్తది ఉమ్
ఉమ్
పెద్దగనే ఉంటది.
ఉహు ఐనా మీరు కాదనుకుంటగా చేసేది
మేమె చేస్తం
హు హు అవునా పెళ్లి మీ సైడ్ మీరే చేస్తరా? మా మీనాక్షి వాళ్ల సైడు మ్ ఐన ఆయన పెళ్లి సైడు వాళ్ళ అబ్బాయి వాళ్ళే చేసిన్రు.
దగ్గరయినా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మేమే చేసుకు కుటం అని అంటారుట వాళ్ళు అంటే అస్సలు లేదు. మేము ఖచ్చితంగా చేయాల్సి వుంది మేము చేస్తాము అనేస్ వాళన్ పడనియ్యాలె మా నాన్న
బ్లాంక్ ఒక్కరేనా వాళ్ళ సిబ్లింగ్స్ ఉన్నార?
అందరచ్
ఒకే
సరే ఇక వేరె మాట్లాడేమన్న చెప్పు
చెప్పాలి ఎక్కడ పోవాలి మళ్ళీ
ఏమో ఇక్కడ పోవాలో ఏమో చేయాలింక హైద్రబాద్లనే
ఇంకా ఎట్లా అందరు హైదరాబాద్ లోనే మీకు నియర్ బై ఇంగ ఉండేది హైద్ రాబాదె
ఆ
ఉమ్ ఉహు ఆ ఫుల్ ఎంజాయ్
ఏం ఎంజాయో ఏమో ఇంక
ఉమ్మ్
అవునా మిన్ష
రేపు కాలేజ్కి పోవాలి మళ్ళీ
ఆ
నేను ఆమెకేం చెప్పను మల్లి మమ్ కి
ఏం చెప్పవు
మేము పోలె పోయి అడుగొస్తము ఒకవేళ పెడతా అంటే మాకు ఆమె కూడా చెప్తాం ఇట్ల పెడుతున్నా ఆద్జుడు అని ఎందుకంటే మాకే పెట్టినప్పుడు ఆమెకు పెట్టరా
అదే అదే ఉమ్
ఉమ్ గోట్లు
అదే కాదు ఇదెయ్యు కాదు రేపు ఏ టైంకి
ఇంకేంటి మరి
ఏ టైం కంటున్నా?
ఏంటిది
టైము రేపు కాలేజ్కి
ఈమోస్తదిగా
అ ఆ ఒకవేళ ఆమె వచ్చినాంకైనా మీరు ఒకవేళ మార్నింగ్ పోతాంటే నేను అంత మార్నింగ్ రాను ఆ మీరు కట్ ఆ అప్పుడు అస్త
ఉమ్మ్ ఉమ్
ఏవండీ జరగండి మీరు చూసుకుంటా అలా
ఉమ్
గ్ చూస్కుంటా అంటున్న ఉమ్
ఆ ఎవరెవరికుంది
ఆపిల్లకి టి ఎస్ ఎం పిల్లకి
ఓకే ఇక్కడేనా ఇద్దరికి ఉమ్ ఏ షిఫ్ట్ ఉమ్
మార్నింగ్ మార్నింగ్
ఏ టైం
థర్టీ కి అక్కడికి రిపోర్టింగ్ అవ్వాలంట
ఒకే మార్నింగు ఎర్లీ మార్నింగే
అ ఎర్లీ మార్నింగే ఒకవేళ చూసి ఇక్కడ సైడ్ కోటినో దిల్సుక్ నగరట
నేనా
ఆ
ఏమో కా డెసిషన్ అప్పటికేమైతదో చూద్దాం.
దిలుషుక్ నగర్
ఏమో చూడాలి ఎం ఇంకా తెలీదు నాన్నేం లేదు ఇంక డిస్ డిసైడ్ కాలే ఉమ్ ఏం తిన్నావ్ ఈరోజు టిప్
అన్నం పప్పు
అవును టిఫిన్ టిఫిన్
బోండ నీకు
చేసిండ్ర చేస్తున్నరా ఇప్పుడు టిఫిన్సు
మ్ చేసిండ్రు మీకు
మాక్ సేమ్ బోండా
మీకేడ చేస్తరు కట్టలపోయి మీదనేనా
కట్టలిపోయి మీద బయట పెట్టినారు.
బయటనే చేస్తురా బయటనే ఏస్తురా
ఆ ఆ అనుకుంటా ఆ
మీకు తేల్వదా అనుకుంటా అంటవ్
బయట పెట్టిండ్రు గానీ నేనేమి మాకేమి వచ్చేటప్పుడు మీరంటే బయట మీరు తిరుగుతారు అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి చేసేటప్పుడు చూస్తారు మేమేం చూడంగా
మంచిగ ఉంటుందా ఫుడ్డు మరి
ఉమ్
ఫుడ్ మంచిగుంటుందా అంటున్నా
మార్నింగ్ అయితే టిఫిన్ మంచి ఉంది అదిహనం కూడా బానే ఉండే కొంచెం ఇంగ నైట్ ఏ మేము బయటనే తిన్నాం.
బైట్
ఈ రోజు బిర్యానీ తిన్నము ఇంకా ఉమ్ నేను అక్క తెచ్చుకున్నాం ఇంకా అక్కగూడా ఏమోద్దులే ఇంకా తెస్తము తిందము అని చెప్పినము. ఇంకా మేమే తెచ్చి ముగ్గురం కల్ సి తిన్నాం
మీ అక్క మీ రూంలో ఉండే అక్కనా
ఉమ్
మీరే తెచ్చిరా ఆమెకి
ఉ మేమే తెచ్చినం
మరిచ్చిందామె
లేద్
బానే క్లోజ్గానే ఉంటరా
నేనేమి ఎక్కువ మాట్లాడన మా అక్కతో బానే మాట్లాడింది
అదె అదే
ఇంకా ఈ రోజు నైట్ వచ్చే సరికి ఏ టైమ్ అయితదో తెలిదింగా
అదే అదే
హ్మ్ అయితది ఏక్కడనే సిక్స్ టెన్ అంటే ఇక్కడ బస్ ఎక్కి అక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ మొత్తం ఎయిట్ అయితది ఎయిట్ ఎయిట్ థర్టీ హుమ్ హుమ్
ఎగ్జామ్ రాసి ఏదో ఒక దాంట్లోనన్న రాదా
ఉమ్
ఇన్ని ఎగ్జామ్ రాస్తే ఏదో ఒక దాంట్లనన్న రాకుండా ఉంటడా అంటున్నా
ఇ అదే హోపు రాస్తు ఉండాలి లక్కులో అని ఉన్నప్పుడు అదే వస్తు అంతే అందుట్లో ఏది రాసి పెట్టీ ఉంటే అది వస్తది అంతే
ఉమ్ అంతే సరే పటు అయితే
ఆ సరే మరి